హలో
చెప్ప చెప్ప
ఆ వినిపిస్తుంది ఆ వినిపిస్తు సర అ చప్పాలి
ఇక అంటే విశేష అ తొందర తొందర కది కంప్లీట్ చేససుకుంటూ అయిపోతుంది
ఆ ఎగ్జామ్స్ చెప్పండి స్టార్ట్ ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్
ఇది కొజమా
స త్రీ ఎగ్జామ్స్ కన్నిడేసఫ త్రీ ఎక్జామ్స్ కన్నడేసా త్రీ ఎ ఆ
నాకదే అనిపిస్తుంది అవును
ఆ నేను ఒకక్కటి చెప్పనా స అవు ముందా పోతేయి మస మయట్ కన్నా
అవునా
అది ఎందుకంటే ఎప్పుడె ఎందుకంటే ఎప్పుడైనా గానీ లేట్ తెచి పెడతరు కానీ అన్ని డేస్ వరకు ఎప్పుడ ఎగ్జామ్స్ ఉండవ్ నువ్ అన్ని అటెండ్ అవుతావు ఎట్లా ఆ మరి ఎట్లా మనకు స్టార్టింగ్ డే నుంచి చ్ పెడతరు అన్ని డేస్ వర్క్ అయిపో గొట్టాలని ఒకటి ఉంటాది వాళ్ళకి అంతే తప్ప లాస్ట్ డేట్ వరకు ఎప్పుడు ఎగ్జామ్స్ ఉండవు ఏ ఎగ్జామ్స్ అయినా కాని ఆ డేట్ వరకు అని అస్సలు ఉండవు ఎప్పుడుండవుగా మనకు లాస్ట్ డేట్ అని ఈడే ఆ చూసిన బ ఎందుకంటే మే వన్ ఆ స్టాటింగ్ డే అయితే ఆ రోజే మే వన్ నుంచి స్టార్ట్ అయినా ఎగ్జామ్స్ మే సెవెన్ అన్నా ఒకే మధ్యలో హాలిడేస్ ఒకే టూ త్రీ డేస్ ఒక ఎగ్జామ్ వచ్చి రావచ్చు అనుకుంటాం ఏప్రిల్ ట్వంటీ ఫోర్ కి స్టార్ట్ అన్నప్పుడు మే మే ఫస్ట్ టూ టూ ఆడేట్కల్లా ఐపోతే ఎట్లా అ ఆడేట్ వరకు అయిపోగొట్టాలి అని వాళ్ళ ఒకటి ఉంటది అంతే ఏమి ఉండవులే అయిపోత్ అన్ని అటెండ్ అయితాను
అవున్
ఎంతైనా ఆ మరి అటెండ్ అవ్వాలి మనం దానికేం ఏవ్వరు ఎవది పోయినా అదే ఎంజాయ్ జేయలేం మనా గదా అదే ఎంజాయ్ జేస్తాం మన ఇంట్లోది గాబట్టి వేరే ఎంతున్నా కొంచెం షై ఉంటాయి ఊ
ఇప్పుడు ఇంట్లో అన్ని లైటింగ్స్ కలర్స్ అద్
అదే
అ ఇప్పుడు మ చాలా ఉంది. ఇంకా కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ చేసేది ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని కొన్ని చిన్న చిన్నవి రిపేర్లు హ్మ్మ్
ఆహా అమ్మా హ్యాపీ ఉంటదిలే. ఆ అయిపోయంత వరకు అయిపోయంత వరకు ఉంటదిక అంతే ఇంకా. కంపెనీ
ఏమో కంపెనీ లేదు. ఆ
హు ఆ ఓకే ఓకే నువ్వు రియల్ గా చూడలే.
చూసిన
నువు రియల్ అదే ఆ రోజు ఇంటి దగరనే ఉన్నావుగా ఆహా ఒకే అందుకే నా ఆ రోజు ఉంది. కొంచెం లేట్ వస్తా అన్నావ్.
హు
ఓకే
అందుకే
ఆహా
ఆరోజెన్ని
ఉం
ఇంకోటి అయితే ఐదు ఆ రోజు చాలా పనులు అయినాయి.
ఆహా
హు
ఆ ఇంకా లీవ్స్ తీసుకోవాలి. ఈ ఫోర్ థర్టీ టు సిక్స్ సిక్స్ టెన్ కి అట్లా బయటకు వస్తారు వాళ్ళు.
ఓ
నేను వచ్చేసారికి ఇట్ ఏయిటు అయితదొ ఎంత మరి నీ ఇగ రావాలిగా తప్పదు.
ఏమ్ దినవు మరి మధ్యాహ్నము.
ఆ అన్నం పప్పు.
ఎక్కడ హాస్టల్లోనేనా.
హాస్టల్లోనే పెయట చూసయను
బడ రోజు అది బాగుండేది జ్యూసు
ఏ రోజు అక్క ఇక్కడ కదా బిరుచిప్నగర్ అవునవునా అదే ఆ ఈసారి మళ్ళీ వస్తాను మళ్ళీ వస్తుంటాం కదాది తెసున్నార ఆ అవును చెప్పాలి అ ఎవరికి ఓకే ఈ రజు రేపు మార్నింగ్ ఇరా మళ్ళీ కావాలంటే నైట్ కళ్లి బస్ క ఎక్వచ్చు చ్చు
ఆ
న బరకు వస కొచ్చింగ్ నేను మడ్డ రాయనే స లేదు కాగానీ ఏ మేం అడుగుదాాలి ఇవ ఇం తప్పదు అ మపోతే సెకెం గడ్ రాశి ఆ సెక సెకండ్ వీక్ రాసి ఆ మార్క్సే ఇంకా ఫైనల్ మార్క్స్ అనుకున్నారు
అంతే ఆ
పక్క మార్క్స్ సరి ఏమవుతదో ఇ మనం అన్ని పట్టించుకుంటే మనకు అన్నీ కావాలంటే కావుగా
ఆ
అ ఎందుకు గ్రూప్ వన్ నేమ్ రివ్యూ ఇవ్వకున్నా వాళ్ళ నేమ్ అంటలే ఎందుకు
గ్రూప్ వన్ ఎవరు ఎవరురు టాపరోల్లదా
ఆ
ఉ
లవ్ బర్డ్స్ లవ్ బర్డ్స్ ఎల్ సిక్స్ ఎట్ ఐ ఎయిట్ ఉ అవు ఇంకా ఐఫై
రెండు
ఆయన పొడుగ్గా ఉంటాడు ఆ
ఆహా అవును ఎందుకుమరి
ఏమో మరి అ
ఇంకొకటి ట్వెల్త్ బ్యాచ్ ట్వెల్త్ బ్యాచ్ అంటే వీళ్లదేమో
ఆ లాస్ట్ బ్యాచ్ లాస్ట్ బ్యాచ్ ఆ ఐ సిక్సా ఐసిక్సా అ కాదు ఆ ఆఆ ర కే ఫైవ్ కే సిక్స్హా ఆమెని
హ
ఏమో మరి
ఆమె ఏం రీజన్ చెప్తుందా మరి ఆమె ఏడికన్నా పోయిందో ఎట్నో ఈమె స్టేటస్ లేడై ను పెడుతుందా ఆమె ఏమింటో అని
బంగూరుర్ పెడుతుంది బంగూరు వనకు అ అంతే అంట చె ఉ అ
అవునా
ఉ
కా
చెప్పాలి
ప్రిపేర్ అవుతున్నామ్మా గవర్నమెంట్ వాటికి
నెక్స్ట్ ఇంకా అంటున్నారు డాడీ ఇక్కన్నే హ్ ఏమో తె చూద్దాం ఏమయితదో
ఎస్ఎం లో ఒక పిల్ల ఉంటది చూడు అప్పుడు వచ్చింది మంచిగా చదువుతది అది ఇదని ఒక పిల్ల గురించి గుర్తుందా
ట్లో
ఆహా ఒక
ఆ
ఆమె దిలుసుఖ్ నగర్లా కోచింగ్ తీసుకుంటుంది గవర్నమెంట్ కి.
ఓకే ఇంకా మ్యా క్స్ చాలా మంది పోతారే గవర్నమెంట్ కి మేము కూడా దిలుసుఖ్ నగర్ సైడే కోచింగ్ తీసుకుంటాం. డాడీకి గ్రూప్స్ ఉంది ఇం ఎమో గ్రూప్స్ కన్నా ప్రిపేర్ నేను కోవుడు ఇంకా ఇక్కడికే వస్తది. ఇక్కన్నే హ్
ఇద్దరు కలిసి
హ్ లేదా ఇంకా ఒకవేళ తీసుకుంటే తీసు ముందు చెపితే నేను సెల్ఫ్ ప్రిపరేషన్ ఆమె సెల్ఫ్ ప్రిపరేషన్ అంటా ఇంకా నేను మా నాన్న గురుస్వామి అన్నాడు నాకేమో చూడాలా. ఏమైతది. హ్ సరే మరి. ఆ అ